హాలో ఏం లేదు ఇప్పుడే పెర్లు డౌన్లోడ్ చేసుకున్నరా అని అన్ని తిన్నాను తిన్నవా
ఏం కర్రీ
ఎగ్గు
ఆ
ఎగ్ కర్రీ మీది ఇంటీ దగ్గరే ఉంటావ ఇంటి దగ్గరే ఉంటావ అవునండిఇన్నిరోజులు హాస్టల్ ఉన్న
ఇంకా డైలీ రొటీన్ ఎలా ఉంది
ఏంజి కాాలేజ్ కి వోయత్ రావడం అంతే
అవునా
ఉమ్ ఇంకా మమ్మీ ఏం జేస్తుంది ఆహా
ఉహు ఇంకా
మీ ఫస్ట్ వచ్చినప్పు అప్పుడు ప్రాజెక్ట్ చేసినావా నువ్వు
చేసినాం నువ్వు
ఉ చేసిణ ఉహు ఏముంది చూసుకోలదు ఒకటి
అవునా జాబ్ అలకపోతే మల్ల జధువుకుంటవా
ఏ లేదు జాబ్ ఏ చేద్దాం అనుకుంటున్నా నువ్వు
అయితే జాబ్ లేకపోతే ఇన్ఫామ్
అవునా
ఉ
హాలిడేస్ ఎప్ప నుంచి మరి
హాలిడేస్ నైన్టీన్త్ నుంచి అంట మీకు
సేమ్ నాటీన్త్ నుంచి మాకు
అవునా
నైన్టీన్త్ క పండుగ
అవునా అయితే ముందే వచ్చు మరి నాకు క్లియర్ గా తెలియదు
ఉ హు త్రీ డేస్ అంటా అని
నీకు ఆల్రెడీ ముందే ఇ
అ లాగ అంటే ఫేస్ జూసిల్లు పిస్తా నయితే చెప్పి ల్లు ఇంకా సీడెడ్
ఆవునా
అ
కరేస్ మంచి ఉంటాయా మీ హాస్టల్లో
బ స నువు రూమా హాస్టల
నేను ప్రైవేట్ హాస్టలే నువ్వు
నేను కూడా ప్రైవేట్ హాస్టలే
అవునా మీకే ఏ ఫెస్టివల్ ఇష్టం
నాకు గది దివాలి
అవునా మీరు ఏం చేసుకుంటారు స్పెషల్ గా ఉగాది దివళికి
ఉమ్ ఉగాదికి అంటే బక్ క్షాలు ఇంకా పచ్చడి పూజలు అంతే ఇంగ
అవునా
దివాలీకి పూజ చేస్తారు కదా నోములు అఉండే మాకు చేసుకుంటాం టూ డేస్
అవునా దివాళి ఎందుకు అంత ఫేవరెట్ రీజన్ ఉండి ఉంటది కదా
అంటే అందరం గ్యాదర్ అయితాం ఫ్యామిలీ మొత్తం మంచిగా అనిపిస్తది ట్లా ఇంకా మీకు ఉందా మరి మీ కుందా దివాలీకి పూజ
అఉంది మాకు కూడా నోములు ఉన్నాయి చేసుకో నాకు దివాళి అంటే ప్చ్. నాకు ఓన్లీ కొంతమంది ఇష్టమైన వాళ్ళతోని ఉంటా కాబట్టి నాకు అలా ఇష్టం. మీకు అట్లే ఏమైనా రీజన్స్ ఉన్నాయాని అడుగుతున్నా.
ఆహ్ ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉంటదిగా అందుకే ఇష్టం నాకు.
అవునా మళ్ళీ ఫ్యామిలీ అంటే నాకు ఇంకా కొంతమంది నచ్చదు నాకు. కొంతమంది ఇష్టం నాకు. కొంతమందిమి ఆ పండగకు తింటాం కాట్టి మేము. ఇష్టం.
ఆహ్ రోమన్స్. ఇంకా ఉగాది సెలబ్రేట్ చేసుకుంటారా.
ఆహ్ చేసుకుంటాం ఇంట్లో సింపుల్గా. ఆహ్ మమ్మీ డాడి చెల్లెల్ల తోనే ఆయిపోత ఉంటది.
ఉమ్మ్.
ఉమ్ మీకు ఏ ప్లేసెస్ ఇష్టం ట్రావెలింగ్ ఇష్టమా లేకపోతే బీచెసా లేకపోతే ప్చ్ పబ్సా లేకపోతే ఇట్లా ప్లేసెస్. ఉంటాయి కదా.
నాకు ఎక్కువ దేని మీది ఇంట్రెస్ట్ ఉండదు. చదువుత.
అవునా. మీరు ఇంత చదివి. టాపర్ అయితరాండి.
ఏ టైం లేదు గాని చిన్నప్పటి నుంచి అలవాటు బయట తిరగడం ఇష్టం ఉండదు. ఇగ ఎప్పుడైనా స్టోరీస్ బుక్స్ అట్లా. లేదండి ఫోన్ ఎక్. ఎక్కువ చూడని ఎప్పుడైనా ఇంపార్టెంట్. వర్క్ ఉంటే చూస్తా అంతే.
ఫోన్ ఫోన్ చూడకుంటే ఈ రోజులలో ఉంటారా అండి.
ఇగ అందరూ ఫోన్ చూస్తారు. నాకు నచ్చదు ఎక్కువ ఎందుకో తెలీదు. చిన్నప్పటి నుంచి అలవాటు లేదు ఎక్కువ.
ఇచ్ ఇప్పుడు చదువైనా కూడా ఆల్మోస్ట్ ఫోన్లనే కదా. కదండి దొరికేది నార్మల్ బుక్స్ కన్నా కూడా.
ఆహ్ అవును కరెక్టే గాని నేను బుక్సే కొనుక్కుంటా. ఎక్కువ బుక్సే ప్రిఫర్ చేస్తా.
అవునా.
ఉమ్.
ఉహూ. ఆహ్ మర్. అమ్మలో మీకు ఏమన్నా చూసినప్పుడు ఇట్లా ప్చ్ ట్రావెలింగ్ చేయాలి. ఇట్లా మౌంటైన్స్ కి వెళ్ళాలి. లేకపోతే బీచెస్కి వెళ్ళాలి. ప్చ్ ఇలా ఇట్లా పబ్స్ కి వెళ్లా.
టిల్స్ అంత ఇష్టం ఉండది గనీ. బీచే ఇష్టం.
చమ ఎందుకు. ఓ బిచేస్ సిస్టమ్.
హుమ్.
బీచెస్ ఎందుకు ఇష్టం, వార్రుట యనా.
అర్ధం కాలేదు.
బీచెస్ ఎందుకు ఇష్టమండి మీకు. వార్రుటాయ్ ఉంటాయి, ఫొటోస్ దిగొచ్చున.
ఉ అవును.
అవును ఫోటోస్ అంటే ఇష్టమా.
త
అవునా.
మరి మీరు అలాగే ఫెస్టివల్స్ కూడా, దిగుతారా. ఫోటోస్.
ఆ ఫెస్టివల్స్ కి అంటే, నార్మల్ గా ఇగ. బైట ఎక్కడ నుంచి. స్కెళ్ళినప్పుడు, బాగా దిగుతా ఫోటోస్.
అవును. మీ ట్రిప్స్ కి ఎవరెవఅక్కలతో వెళ్ళారండి ఇప్పడు వరకి.
ఆ పేరెంట్స్ తో ఎళ్ళిన, బెస్ట్ ఫ్రెండ్ తో ఎళ్ళిన.
అవునా.
ఉమ్.
పేరెంట్స్ తోనీ ఎళ్ళీ అప్పుడు బగుందా, బెస్ట్ ఫ్రెండ్ తోనీ ఎళ్ళీ నప్పుడు బాగుందా.
అంటే ఎవరితో ఉండే ఎంజాయిమెంట్ వాళ్ళతోనే ఉంటది, ఒకరిది తక్కువ జెయలేం గదా.
అవునా.
ఉమ్.
ఉహు. చాలా గ్రేట్ అండి. చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటది ఎప్పుడూ ఇలాగే.
ఏదో.
ఇంకా చెప్. చెప్పండి ఇంకా, మీకె మేమి ఇష్టం, హాబీస్ ఏంటీ.
నేను హాబీస్ అంటే ఒకవేళ బయటికి ఎళ్ళాలంటే అది ఓన్లీ ట్రిప్సే ఇగ రూమ్ లో ఉంటే ఈ బుక్స్ చదువుకుంటా లేకుంటే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతా
ఊహు
ఇంట్లో ఉంటే మాత్రం మా పెట్ తో టైమ్ స్పెండ్ చేస్తా పేరెంట్స్ తో అన్నయ్యతో మీరు
నేను గూడంతే మీ పేట్ అంటే మీకు చాన ఇష్టం కదా
చాలా ఇష్టం డాన్స్ చేస్తదో సిక్స్ ఇయర్స్ బాండింగ్ అంటే ఇగ మీరే అర్థం చేసుకోండి
అవునా దాన్ పేరు
హలో
దాని పేరు హలో హలో
ఊ చెప్
కొంచెం వాయిస్ కట్ అయితుంది అక్కడ్నుంచి లేవండిమీరు వేరే ప్లేసుకెళ్ళి మాట్లాడొచ్చు కదా సిగ్నల్ రాట్లేదనుకుంటా మేమున్న ప్లేస్ లో
ఆ ఇప్పుడు?
ఏమో అండీ కొంచెం ఓకే ఓకే ఉంది
ఊస్
ఊ ఆ ఓకే అండి
హూ
ఉ నేను ఆక్చువల్గా మీరెళ్ళిన బెస్ట్ ప్లేస్ ఏంటి
నేనెళ్లినా బెస్ట్ ప్లేస్ అం
నువ్వేం బెస్ట్ ప్లేస్ పోలేదా
అంటే ఎళ్ళినా గనీ నాకు అన్ని బా నచ్చినయే
అన్ని అని ఉండదు గదా మనకంటూ ఒకటి ఎప్పుడైనా కూడా ఒకటి ఫేవరెట్
ఒకటి ఫేవరెట్ ఉంది కాపోతే ఇంక నేను వెళ్ళలేదు అక్కడకి మాల్దీస్ కి ఉమ్
ఉమ్మ్ నాకు నాకు చాల ఇష్టం మావ్ దీసు వ్స్ దానికన్నా
హ్మ్ ఓ మీర్ అక్కడ్ కెలా క ఆ
ఆ అవును మీరు కూడా ఎళ్లారనుకుంటా కదా
ఆ ఎల్లినా ఎల్లినా ఒక్క సారి పోయిన నిజంగా చాలా బాగుంటది అక్కడ వెదరు అక్కడ
అసలు ఎంత బ అసలు రామేశ్వరం అసలు వేరే అస్
ఉమ్మ్మ్ ఉ నిజంగా అసల ఆ టెపుల్స్ కి ఆ వైబ్ వేబే వేరుండే అసల్ అక్కడ ఉమ్ ఉమ్ అవును ఎల్లాలి అక్ అక్కడికి కాపోతే మనం సెట్ టిల్ అయినంక ఎ ఎళ్ళొచ్చు ఇప్ డే
అదే అదే ఇక ఫ్యూచర్ లో అయితది లే అని సైలెన్స్ కూకున్నా అన్ మాట
అంటే ఏదైనా మనం ఎర్న్ చేశ్ నపుడే కదా ఎళ్ళ గలిగేది
అవును హ్మ్ ఉమ్ కరెక్ట్ ఓకే అండి మరి బాయ్
ఉమ్ సరే అండి
బాయ్
బాయ్